హలో బాగున్నావా?
బాగున్నా. నువ్వు బాగున్నావ?
మ్ బావున్న. ఏం చేస్తున్నావ్?
ఏం లేదు ఇప్పుడే తిన్నా. తిన్నావా?
మ్ తిన్న. ఏం తిన్నావ్ నువ్
వెనిస్ డే చికెన్.
ఆమ్ మంచిగ చేసిండ్రా మీ హాస్టల్ లో చికన్?
చేశారు బానే
అహా ఎట్ల వండుతారు కట్టెల పొయ్యి మీద ఆ లేకపోతే గ్యాసెస్ స్టవేనా
లేదు బయట పొయ్యి వెట్టినారు
ట్టు ఇగా
హ్మ్
నేను పన్నీర్ తిన్నా మాది బయటనే
ఆహా హాస్టల్లోనే ఉన్నావా
ఇంగ హాస్టల్లోనే ఉన్నా
హ్మ్ హు
ఫీ కట్టిన్నవా
ఏం సి
అదే సెమ్ముది
సెమ్ము దే ఆ కట్లేదు కట్టాలి ఇగ కడతా ఉంది కదా టైమ్ ఇంకా
మ్ అదే అదే చెప్పిరా మీ ఇన్చార్జ్ కట్టమని గ్రూప్లో మెసేజ్ చేస్తారు కదా
జస్ట్ సర్కులర్ పెట్టిండు అంతే ఇట్లా వచ్చి నేను కలెక్ట్ చేసుకుంటున్నా కట్టండి. ఆహా ఆ అట్లా ఏం చెప్ లేదు ఇంకా
ఆహా మాకు చెప్పిండే నిన్నే చెప్పిండు ఈ రోజు కూడా చెప్పిండు హు లేదు వెళ్ళాలి రేపు వెళ్ళాలి
మ్ హ్
ఆ
నీకు స్కాలర్షిప్ బడిందా
పర్లేదు నీకు పడ్డదా
నాకేం బర్లేదు
ఆహా ఆహా లేదు పడలేదు ఎప్పుడు పడుతది ఫస్ట్ ఇయర్ ది కూడా పడలేదు స్కాలర్షిప్ పడ్డదా నీకు ఫస్ట్ ఇయర్ ది
ఉమ్ నార్మల్ మనది కాదు కాలేజ్ ఫీ ఎయిటీ నైన్ థౌజండ్
అదా ఏమో మరి అది
ఊహూ
అది ఒకవేళ పడ్డదని ఎట్లా తెలుస్తది
తెలీదు నువ్వే అప్పుడప్పుడు నీ అకౌంట్ చెక్ చేసుకోవాలి హిస్టరీ ఏం ఉండదు నీ అకౌంట్ లో మనీ చాలా ఉందంటే అది పడ్డ టు అది స్కాలర్షిప్ అమౌంట్ అన్నట్టు
ఆహా డైరెక్ట్ అది కాలేజ్ కి పోతది కదా మనకి ఎందుకు వస్తది
ఊహూ ఏమో సారి మనకే పడుతది అని అన్నారు నార్మల్ గా అడుగుతున్నా ఎవ్వరికీ పడలే గాని నీకేమన్నా పడిందా అని అంటే మా అక్కకి పడింది సో ఇంక మనకు కూడా పడుతది కదా అన్నట్టుగా అడుగుతున్నా
అహా ఫైనల్ ఇయర్ ది పడదా
ఊ
అవునా ఫైనల్ ఇయర్ ది మనకి పడుతదా
ఆ అనుకుంటా
ఆహా అవునా అదే కాలే కాలేజ్ కి ఎళ్తది కదా ఫీ మనకెందుకు వస్తదా అని నాకు ఆ డౌట్
కరెక్టే కానీ ఈసారి మన ఎకౌంట్ నుంచి కాలేజ్ కి ట్రాన్స్ ఫర్ అయిపొయినా డైరెక్ట్ కాలేజ్ కి పడట్లే
అవునా ఓకే ఓకే అందుకేనేము లాస్ట్ ఇప్పుడు సర్టిఫికెట్ తీసుకు కా మ పే చేస్తేనే ఇస్తున్నారుారంట లేకపోతే ఇవ్వట్లేదంట డ్యూ ఉంది అని చెప్పేసి సర్టిఫ చటి ఇవ్వట్లేదంట ఇంకా అప్పుడుం ఖచ్చితంగా ఇవ్వాలంట హ
మరి ఫెస్ట్ క వెళ్తున్నావా
ఏంటి
ఆ ఫెస్ట్ కి వెళ్తున్నావా అ ఫెస్ట్ కి
ఫెస్టుకా వెళ్ళాలి మీరేమనుకుంటున్నారు
వెళ్తున్నాం వెళ్ళాలి
ఓకే ఓకే ట్రెడిషనల్ డేకి ఏంటి
నార్మల్ అంతేంలే ఇదు దెస్
ఆ మేముమ వ ఎస్ట్ డేకి వద్దామ అని అనుకుంటున్నాం ట్రెడిషనల్ డే అంటే ఇంకా అవన్న తీసుకొని సూది అంత అ
అంతా హెవీ గ ఏం అవసరం జస్ట్ పిక్స్ కోసం గ్రూప్ పిక్స్ కోసమే
అదే ఇక వెస్ట్ అండే రోజు ఇక మనిషిగా పోవాలని ఫిక్స్ యి నవీగ
ఆహా అందరు మీ మీ క్లాస్ మొత్తమా
మా క్లాస్ మొత్తం మా గ్యాంగ్ మా క్లాస్ మొత్తంంటేనే మాకు సంబంధంే లేదు
అంటే మీ ని అంటే నువ్వు సుష్మిత శ్రావణి మీనాక్షి
హ
మీనాక్ష వస్తుందా అద
వస్తదేమ
ఉహ
వస్తుదే మా అమ్మయి
హ
ఇంకేంటి ఈరోజు ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏంటి మీకు
నా ఫూ పప్పుతోనే తిన్నా నేను
మంచివి చేస్తారావా మీ హాస్టల్లో ఫుడ్డు
మంచిిన ఉంటారు
మా హాస్టల్ అయితే మాది గఘోర మసాలా ఫుడ్ అయితే మళ్ళా చేంజ్ అయినారు ఫుడ్ చేసేవాళ్ళు ఏ మంచిగా ఉండట్లేదు అసలు ఇక దాని మీద వండుతున్నారు కదా కదా కట్టెల పోయి మీద మనం ఇ దగ్గర కట్టెల పొయ్యి మీద వేసుకుంటే మంచి అవుతుది కదా ఇడు అట్లా కాదు మొత్తం కట్టెల పోయిదే వస్తుంది అది ఎంత టేస్ట్ అంత దాన్నే వస్తుంది గలీస్తుంది తినబుది కావట్లేదు హ
అంతేం రాలేదు ఈ రోజు బాగుం బాగానే ఉంంది నిన్న ఇడ్లీ బాగానే చేసారు
వెనస్డే బాగుంటబడతారా మీకు
ఇక ఇక్కడ పర్టిక్యులర్ లేదు ఇంక ఏ రోజు కుదురితే ఆ రోజు చేస్తారు కాకపోతే అదే మెను అ అదే మేను కానీ ఎగ్జాక్ట్ గా అదే డేక్ అదే కాదు వీక్ లో ఏదైనా అటు ఇట్ అవ్వచ్చు
ఇంకా ఎక్కడైనా ప్లానింగ్స్ మీ ఫ్రెండ్స్ తోటి ఏమైనా ఉన్నాయా ట్రిప్స్ అలాంటివి
ఏమో మా క్లాస్ వాళ్ళ ఏం చేసిరో ఏదో ఫామ్ హౌస్ ప్లాన్ చేసి నేను ఫామ్ హౌస్కి రానులే మా డాడి వద్దంటే అని చెప్పేసి
అంటే ఓన్లీ గర్ల్స్ లేకపోతే ఫిఫ్త్ క్లాస్ మొత్తం గర్ల్స్ బాయ్స్ ఎప్పుడు
ఎప్పుడు అ ప్లాన్ ఇంకా ఎగ్జాక్ట్ డేట్ ఫిక్స్ అద ఏం కాలే గాని ఇట్లా అందరుూ ఓకే అయితే ఏదో లింక్ పెట్టరు అందులో జాయిన్ అయ్యి వాట్సాప్ గ్రూప్ అన్ని క్రియేట్ చేసిరు మరిగ ఎంత మంది పోతరో తెలియదు నేను మా గ్రూప్ లో అయితే నేను రావట్లేనండి ఇక సరేలే నాద్దిగా కాకపోతే మన నలుగురు మన దుగురం ఎక్కడైనా పోదాం అనడి సరే అట్లయితే ఓకే
ఆహా ఆహా ఎప్పుడు డిస్కస్ చేసిండ్రు ఉంటున్న
ఇది లాస్ట్ వీక్ నేను ఇంటికాడ ఉన్నా అంటే నా లాస్ట్ వీకే
సిగ్నేచర్ డే గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా మీ వాళ్ళు
సిగ్నేచర్ డే ఆ అదొకటి ఉంది కదా అయ్య నాకు అసలు అది గుర్తు కూడా లేదు అది
అదే సిఎస్ వాళ్ళు తెగ ప్లాన్లు వేస్తున్నారంట ఎప్పుడు ఏ డేట్ అప్పుడు ఏమేం బిజీగా ఉంటాము ఏంటి అనేది మొత్తం వాళ్ళు టైం టేబుల్ వేసినట్టు వేసిండ్రు ఏప్రిల్ లో మొత్తం ఏప్రిల్ ఫస్ట్ కా నుంచి ఈ రోజు ఇది ఉంటది మనకి ఈ రోజు ఇది ఉంటది ఫెస్ట్ తర్వాత ఇట్లు ఉంటది మళ్ళీ దాని తర్వాత మిర్చి ఉంటాయి దాని తర్వాత ఎక్స్ట్ వాళ్లు ఏమంటారు ప్రాజెక్ట్స్ ఎక్స్టర్నల్ మళ్ళా సమ్ వస్తుది అయిపోతుది ఎంతసేపున మనం ఈ డేట్స్లలోనే పెట్టుకోవాలి అని పోల్బెటిలు అలు ఈ డేట్స్ అని అందరు లాస్ట్ డేట్ కి పూలు ఎక్కువ వేసర అనమాట అ ఒక అమ్మాయి చూపించింది ఎస్వం అమ్మాయి చూసిన అట్లా తెలిసింది మన దాంట్లోనే ఏమో ఎవర ఏం దాని గురించి మాట్లాడట్లేరు ఏం అనట్లేరు
అవునుమా సిఎస్ఈ డిపార్ట్మెంట్ అసలు దాని గురించి ఏం సపోర్ట్ కూడా చేస్తలే
అదే కదా
పెడతారే మోలే పక్క పెడత సర్లే కానీ ఇంకా రాట్లేదు ఇంకా ఈ ఫెస్ట్ అయిపోయిన తర్వాత చూసుకున్నా
లే అన్నట్టు ఉంటున్నట్టుంది మేబి
ఏముంది వన్ మంత్ అంతే వన్ మంత్ కళ్ళు ముసి తెరిచేలోపు అయిపోతా ఇంకా మూడ్ ఎగ్జామ్స్ త్రీ డేస్ కతాం ఆ
ఈ వేర్ కాలేజ్ లో ఏప్రిల్ంట ఏప్రిల్ లో అయిపోతుందంట ఉత్తమ వాళ్ళకి సమ్మె
ఓకే ఓకే ఇక మనకేముందిరా ఒక వన్ వీక్ ఎక్స్ట్రా మే అంతే ఒక వన్ వీక్ అది కూడా మనకి త్రీ సబ్జెక్ట్స్ కాబట్టి ఇంకా స్కెడ్యూల్ ఎట్లా వస్తుందో ఏమై సరే వెంటనే అయిపోతుది డే బై డే డే బై డే వన్ వీక్ లో ఎగ్జామ్స్అయిపోతాయి
అదే అదే ఆ యాక్చువల్ గా అయితే అకాడమిక్ క్యాలెండర్ లో ట్వంటీ ఫోర్త్ నుంచి
మే ఆ మే అన్ని డేస్ ఉండదు త్రీయ సబ్జెక్ట్స్ ఏడి అన్ని డేస్ ఏం పెడతారు చెప్పుడు
అదే కదా ఒకవేళ స్టార్ట్ చేసే ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తుండొచ్చు కదా ఎగ్జామ్స్
హ్మ్
ఉ
ట్వంటీ ఫోర్ కి స్టార్ట్ చేసినా డే కి టూ ఎగ్జామ్ కి రెండు రోజులు వేసు
వేసుకున్నా కూడా ఎంతవుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్త్ ఒకటి అనుకో సరే ట్వంటీ సెవెన్ కాకపోయినా ట్వంటీ ఎయిట్ అనుకో ట్వంటీ నైన్ థర్టీ థర్టీ తర్వాత ఇంకో ఎగ్జామ్ అనుకో వన్ ఇంకో ఎగ్జామ్ ఒక త్రీ డేస్ తర్వాత వేసు న్నా కూడా ఫిఫ్త్ లో ఫిఫ్త్ ఫైవ్ అంతే
ఆ ఇపోతే
అయిపోతుండొచ్చు ఇంకా తర్వాత ఏంటో లైఫ్ ఎక్కడ
అ తర్వాత లైఫ్ ఊహించుకుంటేనే
అది భయం భయం అవుతుంది అవును ఏమైంది అది మొన్న అది గవర్నమెంట్ అప్పుడుమో రాస్తివి కదా
ఏంటిది మొన్న ఇక్కడనా ఇక్క షేరిగూడెలో సెంంటర్బడింద అదా నన్ మొన్న నేను ఆర్బిఐది అప్లై చేసిన
అదే మరి
ఆర్బిఐ అసిస్టెంట్ ఆ ఇక్కడ హ
షేరి గుడ్డలో పడ్డదా
ఆ
అవునా ఎట్లా రాసినవ్వు అప్పుడు
నేను టోటల్ వన్ ట్వంటీ బిట్స్ లో నైన్టీ మనిట్స్ టైమ్
ఆ
నేను ఎన్ని బిట్స్ పెట్నా స సిక్స్టీ బిట్స్యే పెట్టినా
ఆహా నెగిటివ్ ఉందా
ఆ
ఆహా ఏది ఒక క్వశ్చన్ కి వన్ మార్కా
లెదు జీరో పాయింట్ ఫైవ్
ఆహా సరేలేదు నేను మళ్ళీ చేస్తా
సరే
ఆ
అ